ఇట్ల పేరు మామ్ జెట్టి సౌజన్య అని పాడ్ తన్నింద
ఏమో గాని ట్రూ కాలర్ గాదది హలో పేర్లు చెప్పొద్దె ఇలా
ఆహా
పేర్లు ఏం చెప్ ద్దు ఏం పేర్లు చెప్పొద్దు పేర్లేమ్ మాట్లాడద్దసలు నార్మల్గా మాట్లాడుకోవాలి ఏదైనా ఒక టాపిక్ గురించి
మ్మ్ హ్మ్
నువ్వు అన్ని పేర్లు జదువుకుంట పో కుసో ఆ చెప్పుఇగ టాపికు చెప్తానవ్ గ చెప్పే హలో హలో హలో లడ్డు తింటవా హలో